హలో.
ఆ ఏమోనే నేనేప్పుడు మొదలెట్టానో తెలి తెలీదు గాని మొత్తం అన్నీ పోతన్నాయి.
ఏ టైమ్ బ్యాడ్ అంత అంతే ఏం చేత్తం ఒకోసారి అంతే పాపమ్ మా చెల్లోగా వెయిట్ చెత్త ఉంటది. ఇప్పుడుప్పుడు మాట్లాడతామా అన్నట్టు నాతోటి.
అవును నాకు చేసింది. నాకు చేసింది. ఇందాక చెప్పాను కదా.
హమ్మ్ తాగు బర్డే గల్ డ్రెస్ కొనుక్కంది నువు కొనుక్కోవా మరి
నేనా ఆ నేను ఆ ముందు రోజు కొనుక్కుంటాను ఎప్పుడు చూడాలే
అన్ని తెచ్చేత్తడ
ఆ ఏమయ్య సారి నేను కొనుక్కొన్న టాపులతో సరిపేట్టేస్త కుంటా కుంటానేమో అనుకుంటున్నా
ఇప్పుడే ఒకటి కొనుక్కున్నానని పెట్ కిందటి ఫోటో అది బర్డే గర్ల్ ఫోటో పెట్టింది.
ఉహ్ హూ
ఎవరిదన్నా స్వామీజీ నంబర్ ఇవ్వనా ఇంట్లో దెయ్యం తిరిగేత్తందన్నవు
ఎం దెయ్యం
దా ఫోటోయే దెయ్యంలా కనబడింది ఇలాగా కళ్ళు పెద్దయి చేసేసి ఆ ఏంటి ఏమో అంటారు కదా డెస్సింగ్ టేబుల అందులొ ఫోటో పెట్టింది దిగి పెట్టింది ఫోటో
అహా దిగిన డ్రెస్ ఫోటో పెట్టిందా
అది పె ట్టింది అందులో అద్దంలో చూస్ కునిదిగింది దే ఇలా ఇలా కళ్ళు తెరిసేసి ఉంది అందుకనె అలా అన్నాను బ్లూ కలరే ఇప్పుడు వ చ్చి మోడల్ అంది కానీ చెన్నై షాపింగ్ మాల్లో డ్రెస్సులు బాగున్నాయా
అవును సిం సింపుల్గా ఉన్నాయి కాని కాస్ట్ కూడా బావున్నాయి
బావున్నాయి కానీ ఇందులో అన్ని ఒకలనే ఉన్నాయి జివి మాల్లో అయితే
ఉ
అంత పెద్దగా ఏం లేవు కానీ వెస్ట్రన్వేర్ బగుంటై
హు
ఏమైంది
ఏమవ్వలే జీవీ మాల్లో నాకు అన్ని కాస్ట్లు ఎక్కువే అనిపించిందే. చెన్నై షాపింగ్ మాల్లో తక్కువ అనిపించింది.
కదా ఎందుకంటే అది ఆ ట్యాగ్ మీద ఉన్న రేట్ చెప్పెత్తున్నారు. వీళ్ళు తగ్గదని అందులో అయితే ఆడు ఆఫ్ రేట్ చెప్తున్నాడు. అందుకే పర్లేదు అనిపించింది. మన మైండ్ కి
ఉ
ఎందుకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు ఏమో నచ్చలేదంటా తెగ అడిగేస్తుంది ఆ పిల్ల
ఈ
దేవుడా.. మాలి సైడ్ ప్లాన్స్ ఇప్పుడు నేను ఫోర్త్ కొషను.
బాగా రాసారు మీ వాళ్ళు మూడు రాసారు. ఇవాళ మూడు రాస్తున్నవేంటి ఒకటి, రెండు ఇది మూడోది.
నేను అసల్ ఈ రోజు నాలుగు రాస్ చేద్దాం ఇయల అయినా దాన్ని బీట్ చేద్దాం అనుకున్నాను. కనీసం దాన్ దగ్గర్కి ఎళ్దాం అనుకున్నాను. కానీ నాకు అర్థమైంది ఇంకా నా లెవెల్ త్రీయే అన్నమాట. నా లెవెల్ త్రీయే అన్నమాట ఇంక్ ది టూ బుక్స్ కాదు వన్ బుక్ బుక్కుందంట వన్ బుక్ రాత్ తా సెట్ అయిపొద్ది.
హ్ మ్ బానే ఉంది.
ఇంకో అమ్మాఏమో ఉంది కదా నేను జాయిన్ చేస్ తను
ఆ
రేపో, ఎల్లుండో పట్టుకెళ్ళిపోద్దంట.
ఆ
చాలా ఫాస్ట్గా ఉంది. మొన్నగదే పట్టుకెళ్ళింది. అప్పుడే అటుకెళ్ళిపోద్దంట రాసేసిందప్పుడే
మనమే ఇంకా స్లోగున్నాము.
నేనైతే ఇంకా అసలువుయిపోయాను.
కాదు అయినా ఈసారి ఏమైనా కానీ అసైన్మెంట్స్ ఎక్కురాతున్నట్టు అనిపితుందా?
అవును ఏంటి ఎప్పుడు ఒకటి, రెండు, మూడు మొన్న అయితే ఏంటి నువ్ లేనప్పుడు మూడు సార్లు తీసుకున్నానేమో ఎల్లీ తెచ్చి పది రోజులు ఇరవై రోజులు కూడా అయిపోయింది ఒకసారి అయితే అందుక్ కనే అక్క ఈ అమ్మాయి బేగ రావట్లేదే ఇవ్వకండి సార్ అని చెప్పి పన్నది. హ్
ఏ అదే అయ్యిఉంటది. మొన్నదానికి బుక్స్ తీసుకుంది గాని మనీ ఇవ్వలేదంటా..
ఆహా ఇవ్వలేదుంటే చెప్పావు కదా మన్న
హ
అ
కాద అంటందయి అయ్యియ్యో ఏండు మాటలు దొరుకు తెలుగు మాటాడకుండా ఉంటే
హి హి హి హుమ్మ్
నువ్వేటి ఏదోటి చెప్త ఆహ్
ఇంకేం చెప్పుకుందాం మరి మరి వంటలు తగ్గిపోయినాయా అన్ వంటలు చేయడం తగ్గిపో పోయిందా ఇంక ఇంట్లో కూర్చొని బుక్స్ తెగరాసేస్తున్నావ్ అంటున్నాను
ఆ అంతలేదు వండాలన్నన్నుగా ఇప్పుడే వండాలే బాబు ఇ అయిపోయిన తర్వాత వండాలి మా అమ్మ పంచజాయతకి వెళ్ళింది నైట్ డ్యూటీలు మా అన్నయ్య మానేయమంటున్నాడు అసల
హుమ్మ్ హుమ్మ్
ఒక తారీక్ నుంచి నుంచి ఎల్లగ నైట్ డ్యూటీలో ఆ రోడ్ల మీద అంట్లు తోముకోవడం ఏంటి ఏం వద్దు పొద్దున్న మాటి ఏదైనా పని చూసుకోవచ్చు కదా అని అరుత్తు న్నాడు
ఆహ్ మరి రాత్రి అంత ఉంటి మరి రాత్రి ఎంతా నిద్ర లేకుండా పన్నెండింటి వరకు చేయ్యాలంటే కష్టం కదా
ఆ అవును అందుకే మళ్ళీ డాక్టర్ ఒకటి వచ్చేస్తుందని మళ్ళీ అలగే వెళ్తుందే బాబా ఆ అనవసరంగా ఈ డ్రెస్ లు కొని మరేమో దానికన్నా ఒక రెండు నైటీలు తీసుకుని మిగిలిన డబ్బులు ఇంట్లో ఇచ్చి ఉంటే బాగుందేమోనే
హు హు హు ఆ అదే
బట్టలన్నీ కొనేసాను ఇప్పుడు ఆ నైట్ డ్రెస్ లాగా వేసుకొనేటప్పుడు ఒకలా ఉంది నాకు ఆ డ్రెస్ అప్పుడు తీసుకోవడానికి బాగానే తీసేసుకున్నాను నిన్న
హుమ్మ్
ఏంటో అక్కడున్న లైటింగ్ కా అక్కడున్న ఎఫెక్ట్ ఏంటో తెలీదు అయ్యేదైనా చూత్తే తేసుకోవాలి అనిపిత్తది
హుమ్మ్
అసలు నువ్వు ఆ ఫ్యాంటు జోలకి వెళ్ళకుండా ఉంటే సుఖంగా ఉండేదాన్ని ఏమో నేను
ఉహు ఉహు నువ్వే కదా ఏదో ఒకటి తీసుకోవాలి ఏదో ఒకటి తీసుకోవాలనికొంచం హెల్ప్ చేద్దాం అని చెప్పి నేను ట్రై చెయ్యి అని అన్నాను తీసుకోమనలేదు
మరేఏం పొలం లో వచ్చేసింది తీసేస్తం అని చెప్పి చూసే తీసుకున్నాను అసలు నేను ఆ ఆ నేను టీ షర్ట్ వేసుకుని బయటకి రాగలన అసలు ఇంట్లో కూడా వేసుకుని తిరగలేను ఉహు
హు హు హు
అంత బొడ్డు చిన్నగా ఉండింది ఏంటి శల్వార్ పీస్ చికెనేట్ లో తీసేసాను ఇప్పుడు తీసే సుకోవలనిపించింది స్కిన్ తీసేసాను
కాదు అక్కడ ఉన్న నైటీలు వేసుకున్నావ్ మళ్ళీ దేమో అక్కడ లేని ప్లాజా తీసేసుకునవ్ మళ్ రెండు తీసేసుకో నేను సరిగ్గా చూడనుగుడ ట్రై
ఆ కంగార ఎక్కువైనా నాకు కూడా కొంచెం ఏమైనానా
నేను నైటీ తీసింటెంటే షాక్ అయ్యాను తెలుసా సర్లే అవి తీసుకున్న వాళ్ళగాని నై సర్లే అవి తీసుకున్నావు గాని నైట్ తీసుకుంటే షాక్ అయిపోయింది. ఏంటి అది అన్ని తీసుకుంట షాక్ అయి నాకండి ననా
నైటి అంటే అక్కడ అన్ని గ్రీన్ కలర్రే తీసాను కదా నైట్ కొంచెం లైట్ కలర్ గ్రీన్ కలర్ తీసాను ఇదయితే కొంచెం చం బాగా కనబడత్
హలో హలో ఓటి హలో